హలో
హలో
ఈరోజు ఆ వినబడుతుంది అయితే ఈరోజు మనం ఈ రోజు మన టాప్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి పండగల గురించి మనం మాట్లాడదాం అండి అయితే మనకు ఆ ఫేవరెట్ పండ నాకు ఇష్టమైన పండగ అంటే సంక్రాంతి అండి సంక్రాంతి గురించి మనం మాట్లాడుకుందాం చెప్పండి మరి
అవునండి నాకు ఇష్టమైన పండుగ సంక్రాంతి పండుగ ఎందుకంటే అది మూడు రోజులు ఆ మంచి పండుగగా జరుపుకుంటాం కాబట్టి నాకు చాలా ఇష్టం అనమాట ఆ అందుకని మీకు ఎలా ఇష్ట ఎందుకని ఇష్టం అండి
అదేనండి ఇప్పుడు సంక్రాంతి పండగ అనేసరికి అదొక మంచి ఆ పండగ వాతావరణం అనేది ఏర్పడుతుంది అయితే అది ఎందుకు అలా అంటే అంటే రైతులు వాళ్ల పొలాల పంట చేతకు రావడం వల్ల మూడు రోజులు అనేది ఆ పండగను చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకా ఏంది అంటే మెయిన్ గా ముగ్గులు వేయడం అంటే ఎవ్వరికైనా ఆడవాళ్ళకు ముగ్గులు వేయడం చాలా ఇష్టం కదండి
అవునండి
ఆ చెప్పండి
అవునండి ముగ్గులు వేయడము
చెప్పండి
అవునండి ముగ్గులు వేయడం వల్ల అందుకే అండి ముగ్గులు వేయడం
ఆ అది సంక్రాంతి సంక్రాంతి అనేది ఒక
హమ్ ఉమ్మ్ ‌హ మా ఇంటి దగ్గర అయితే మేము పెద్ద పెద్ద ముగ్గులు వేస్తామండి హమ్
ఇంకా సంక్రాంతి అనే సరికి మనకు తీపి తీపి వంటకాలు అంటే ఒక్కొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్
హ జ ముగ్గులతో పాటు హలో మేడం
ఆ చెప్పండి ఆ వింటున్నామండి చెప్పండి
అదే సంక్రాంతి అనగానే మూడు రోజులు మంచిగా జరుపుకుంటాము మూడు రోజులు మంచిగా ముగ్గురు ఏస్తాం కదండి అలాగే రకరకాల పిండి వంటకాలు కూడా చేసుకుంటాము ఇంకా ఇంకా మెయిన్గా సంక్రాంతి పండుగ రోజు అప్పటి అప్పుడు గంగిరెద్దులు అలా వచ్చేవి కానీ ఇప్పుడు రావడం లేదు అసల్కి మేము చిన్నగా ఉన్నప్పుడు గంగరెద్దులు వచ్చేవి అన్నమాట
అవునండి అయితే అయితే మీరు అన్నట్టే సంక్రాంతి అనేది ఒక మంచి అనుభూతి అంటే ఇప్పుడు మీరు తెలంగాణలో వేరే లాకు ఉంటుంది ఆం ఆంధ్రాలోవేరేలా ఉంటుంది సంక్రాంతి అనేది ఇంకా ఆ ఆడవాళ్లకు ముగ్గులు వేయడము పిండి వంటకాలు చేయడం అలా ఉంటుంది అండ్ చిన్నపిల్లలలకు వచ్చేసి పతంగులు ఎగిరేయడము గాలిపటం ఎగిరేయడం అనేది ఒక వాళ్ళకు ఒక మంచి అనుభూతి అనేది కలుగుతుంది ఆ ఆ అనుభూతి అనేది ఇంకా మాటల్లో చెప్పలేని అనుభూతి ఉంటుంది అండ్ ఇంకా స్కూల్స్ కి హాలిడేస్ ఇవ్వడము పిల్లలు ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది సంక్రాంతి పండుగలో మనం చూస్తు ఉంటాము
అవునండి ఆ పిల్లలకి హాలిడేస్లలో సంక్రాంతి పండుగకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి గాలి పట్టాలని ఎగరేస్తూ ఉంటారు అందుకే వాళ్ళకు చాలా హ్యాపీగా ఉంటంది అన్నమాట ఇంకా అందరు ఫ్యామిలీలో అందరు కలిసి ముగ్గులు వేయడం పిండి వంటకాలు ఆ చేసుకోవడము మళ్ళీ అందరు బంధువులు ఒక దగ్గరగా చేరి అన్ని పిండి వంటకాలు చేసుకుంటూ ఆ మూడు రోజులు పంండగ వాతావరణం చాలా ఆనందంగా ఉంటుంది
అవునండి అయితే ఇంకా అంటే కొంతమంది కొన్ని కొన్ని ప్రదేశాలలో సంక్రాంతి అనేది చాలా డిఫరెంట్గా జరుపుకుంటారు అయితే ఇప్పు తెలంగాణ ఆ ఆంధ్రాలో వచ్చేసి కోడి పందాలు పెట్టడము అది వాళ్ళు పందెం పెట్టేసి అలా ఇంకొక దగ్గర తమిళనాడులో చేసి జల్లికట్టు ఇలా ఒక్కొక్క ప్రదేశంలో సంక్రాంతి అనేది ఏదో వెరైటీగా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఆ ప్రదేశానికి తగ్గట్టుగా సంక్రాంతి అనేది సెలబ్రేట్ చేసుకుంటారు కదండి
ఉ అవునండి ఇంకా ఆంధ్రాలో అయితే మెయిన్ గా అయితే నిమిజమే మీరు చెప్పినట్టు కోడి పందాలది ఆ బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఆడ కోడి పందాలాల కోసము ఆ కోళ్లను ఎన్నో సంవత్సరాల నుంచి పెంచుతూ అ ఓన్లీ పందాల కోసమే వాటిని పెంచుతూ ఆ కోలి కోడి పందాలలో వాటిని ఆ గెలిసేటట్టు చూస్తూ ఉంటారు. ఆ అది ఎక్కువగా ఆంధ్రాలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఇంకా ఆ ఈ సంక్రాంతి అనే నిజమే ఆ తెలంగాణలో ఒక రకంగా ఆంధ్రాలో ఒక రకంగా జరుపుకుంటూ ఉంటారు తెలుగు వాళ్ళ అయినా కూడా తెలంగాణలో ఒక రకంగా ఆంధ్రాలో ఇంకో రకంగా జరుపుకుంటూ ఉంటారండి.
అవునండి అయితే తెలంగాణలో ఇంకా మెయిన్గా చెప్పాలి అంటే? ఇంకా అక్కడ అలా ఉంటుంది అయితే తెలంగాణలోని గాలిపటాలు ఎగిరేయడం అనేది ఒక స్పెషల్. అదొక కొన్ని ప్రదేశాలలో అంటే ఆ మనం ఇక్కడ హైదరాబాద్ లోనే చూసు టామండి అయితే గాలిపటాలకు ఒక ఈవెంట్ ని కండక్ట్ చేయడము ఆ ఈవెంట్ లోని పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు ఓ బహుమతులు ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా మనము చాలా చూస్తుంటాము సంక్రాంతిలో సంక్రాంతి లోనే చూస్తుంటాం అంటే ఒక్కొక్క పండగకు ఒక్కొక్క స్పెషాలిటీ ఉన్నట్టే సంక్రాంతికి కూడా కళీపటాలు ఎగిరేయడం అనేది ఒక అద్భుతమైన అనుభూతిగా నేను చెప్పుకుంటున్నానండి.
ఆ విధంగానే ఈ పండగ వాతావరణం అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ పట్టణాలలో కన్నా పల్లెటూళ్లలో ఎక్కువగా పండుగ వాతావరణం చాలా బాగుంటుంది అందుకే ఏ ఆ ఎవరైనా కూడా ఆ పండగ టైమ్ లో పల్లెటూరు వాతావరణానికి వెళ్ళేసి అక్కడ గడపాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అక్కడయితే ఇంకా చాలా బాగా పండగ వాతావరణం చాలా బాగా ఉంటుంది అందరు కలిసి ఇంకా ముగ్గులు ఎక్కువ వేసుకోవడము ఆ ఇంకా పల్లెటూర్లో చెన్లలో ఉంటాయి కదండి అవన్నీ పచ్చగా కనబడడము వాటితోటి ఇక ఆ పండగ వాతావరణం ఇంకా మంచిగా పచ్చగా కనబడినట్టు పండుగా వాతావరణం చాలా బాగా ఉంటుందండి.
అవునండి మీరు అన్నట్టే పల్లెటూరులో కెళ్ళేసి జప్పుకోవడం అనేది సంక్రాంతి ఓ కా స్పెషాలిటీ అ అది అయితే ఇప్పుడు మీరు అన్నట్టే ఎవరైనా సంక్రాంతి అనేది ఊర్లలా వెళ్ళే సెలబ్రేట్ చేసుకుంటారు ఇప్పుడు మామూలుగానైనా ఇప్పుడు స ఏదైనా పండుగలకు వచ్చినప్పుడు బస్సులు అలా ఇలా ఉంటుంది కదా అంటే ట్రాఫిక్ ఎ క్కువ ఉండడం అలాంటివన్నీ అందరూ ఏం చేస్తుంటారంటే? పట్టణాల నుంచి గ్రామాలకు, ఊర్లలకు వెళ్ళేసి అలా సెలబ్రేట్ చేసుకోవడము అనే అనుభూతి అనేది కి చిహ్నం ఏంది అనంటే ఈ సంక్రాంతి అనేది నేను చె చెప్పుకోవచ్చ అండి
మ్ ఆ విధంగానే మనం చూసినట్టయితే ఈ సంక్రాంతి పండుగ ఆ మా ఇలి భోగి, సంక్రాంతి, కనుమ ఈ విధంగా మూడు రోజులు మూడు రకాలుగా చేసుకుంటారు. ఇంకా కొంతమంది ఫస్ట్ డే అయితే భోగి రోజు అయితే భోగి మంటలు పెట్టడము. ఇంకా నువ్ల రొట్టెలు చేసుకోవడము. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి అందరికి ఆచారాలు ఉండాలని ఏమి లేదు. ఇంకా సంక్రాంతి రోజు ఆ విధంగా పిండి వంటకాలు చేసుకోవడము ఇక కన్మ రోజు ఫుల్ గా అ మ్ నా నాన్ వెజ్నో ఆ చేసుకోవడము అలా చేస్తూ ఉంటారు ఇంకా చెప్ప అండి ఇంకా మీరు
ఉ అదే మీరు అన్నట్టే భోగి కనుమ సంక్రాంతి అనేది ఒక స్పెషాలిటీ అండి భోగి రోజు మనము మెయిన్గా చెడును అంతా మంటలో పెట్టేస్తారు అంటే అలా అదానికి ఒక ప్రాముఖ్యత అదోనికొ ఒకటి ఆ చారిత్రాత్మకంగా ఒకటి సంఘటన ఉంది అండ్ హోలిక దహనం అది హోలిమ అయితే సంక్రాంతి రోజు వచ్చేసి బో అ భోగి మంటలు ఉండి చెడును
ఓ మంచి చెడు పై మంచి గెలవడానికి ఇది ఒక చిహ్నంగా భోగి సెలబ్రేట్ చేసుకుంటాము అయితే సంక్రాంతి రోజు అచ్చేసి అప్పుడు మా ఇలాంటివ అన్నీ కూడా ఒక్కొక్ క్క ప్రాముఖ్యత అనేది ఏర్పడుతుంది అది ఒక ఏంటిది అంటే తెలుగు వాళ్లు ఒక గొప్పతనాన్ని తెలపడానికి ఈ సంక్రాంతి అనేది ఇంక చెప్ చెప్పాల్సిన అవసరం లేద అండి నా ఉద్దేశంలో అయితే
మ్ ఆ యత్తంగా మనము సంక్రాంతి ముగ్గులు వేయడమే కాకుండా ఆ వాటిలో రంగురంగులు కలర్స్ నింపడము ఇంకా ఆ వాటిని బొబ్బెమ్మలు పెట్టి వాటికి ఆ మ్ అవెన్టికి ఆ ఏం పన్లు రేగుపళ్ళలను పెట్టడము అవ అన్నీ అగర్బతి
టైం అయిపోయింది టైం అయిపోయింది టైం అయిపోయింద అండి అదే ధన్యవాదాలు
ధన్యవాదాలు అండి